హలో చెప్పవే
హలో ఆ వినిపిస్తు ఏమంది విజయవాడ నుంచి వచ్చాక
అది వచ్చింది దాని గముంగా కాళనొప్పులుగా ఉన్నాయి కళ్ళు తిరుతున్నాయి అని అంది ఇంకా అక్కడికి వెళ్ళా ఇంకా అదే కం ఈ లోపు మాట ఇంకప్పటికే నైన్ అయిపేంది సర్లే ఇంకా ఎయిట్ థర్టీ అట్లా అయింది ఇంకా మా టెన్తోళ్లు ఫోన్ చేశారు ఇంకా పెట్టు రలు కొట్టించుకునింటే ఇంత కొట్టించుకని ఆళ్ళు అక్కడే ఉన్నారు అటు మన గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ అక్కడగా రెస్టారెంట్ ఉంటే అక్కడ అని చెప్పేసి ఇచ్చారంట సరే ఇంకా ఆలతో కొంతసేపు మాట్లాడు అట్లా అట్లా ఇంకటంటి బయలుదేరిపోయం
ఆంటీ కూడా ఉన్నారు అప్పుడు
ఉ ముగ్గురం ఉన్నాంగా అమ్మా అమ్మ నేను ఇంకా ఇంకా ఆల్బంద ఆయన వేసుకొచ్చాడు ఉమ్ నా ఇంకా మీద్దరం మీద్దరం వచ్చేశాం
ఏం కూర్లే
ఎంటే
ఏం కూర ఈరోజు
ఈరోజా ఈరోజు ఇంటి దగ్గర ఉన్ త్తడగా ఈరోజు మొన్నేం తీసుకోలే ఈరోజు చికెన్ తెచ్చాడు చికెన్ ఎట్ట ఇంక నేనే వండా ఇందాక గోంగూర పలావ్ వేసి చికెన్ వండ
ఓకే నా వయిస్లే ఏమ నా డిఫరెన్స్ ఉందా
ఏమన్నా కోల్డా
ఆ జలుబు చేసేసింది నిన్నటి నుంచి అసలు ఎల్లాల ఈరోజు పడుకొ కాని లేసిన బలవంతంగా ఈ రెండు నెలలు ఒక్క లీవ్ కూడా పెట్టకూడదు అని చెప్పి
ఎప్పుడోత్నావు
ఆగస్ట్ లో వద్దాం అనుకుంటున్న
అంతేలే నిన్న మొన్న వెళ్ళినప్పుడు ఏమో అచ్చం దీని గురించి మాట్లాడింది మన పెళ్లి గురించి
ఏంటంట వాడి బాధ
ఏం పాడలేదు మొన్న దాని పెళ్లిి గురించి మాట్లాడింది మొన్న ఏంటి అట్ల ఇట్ల చేసేసారు ఆ అట్లా చెయ్యకూడదు అప్పట్లో మాకంటే ఏదో అయిపోయింది మమ్ మమ్ వాళ్ళకి లేక ఉండి లేక సంబంధం వత్తే అసలు అప్పుడు అసలు అంకులే అన్న అంట ఏంటి నా వయసు ఎక్కడ ఆవిడ వయసు ఎక్కడ అని చెప్పేసి కూడ అన్నారంట కానీ అప్పట్లో ఇంక మాకు కొంచెం అటు ఇటుగా ఉండి సపోర్ట్ లేక ఇంకా చేసేసుకున్నాము మాదంటే అయిపోయింది ఫేస్ చేసాము అంకుల్ తో అయన్నీ చెప్పుకున్నా కూడా చెప్పుకున్నా కూడా బాగా బాగా అలాగే ఫేస్ చేసిద్ది తను కూడా అంటుంద ఆంటీ
అవును మా డాడీ గుడా అన్నారు అలాగే అంత కట్నం ఇచ్చి అంత చేసి ఇప్పుడు ఆ సంబంధం చేసారా అని
అదే అసల మ్ నా మా ఇద్దరికే చాలా గ్యాపు అసలే అదే నేను చాలా సార్లు అనుకున్న కొన్ని సంవత్సరాలు అయినా తర్వాత ఫస్ట్ లో బానే ఉంటదమ్మా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఈ బయటికెళ్ళిన కానుంచి అందరు ఒక రకంగా మాట్ మాట్లాడెత్తరు అయన్నీ చాలా ఫేస్ చేసాము అని అంకులు ఇద్దరు అంటున్నారు
మ్మ్
మ్మ్ అప్పట్లో అయన్నీ ఏం ఆలోచించే వాళ్లు కాదు అప్పడు వేరు ఇప్పుడు అసలు తెలిసి తెలిసి మ్మ్ అప్పుడు వేరు అప్పుడు అయిపోయింది ఈ ఇంక ఇప్పుడు అసలు చేసుకోరు అట్లగా అలా ఎలా చేసుకుంటాను అని అంటుంటే ఏమ్ ఏమో అంత అట్లయిపోయింది అని చెప్పి ఇంకా అదే నా ఇంకా అలా మాట్లాడితే ఆడేంచేత్తన్నాడు వాడు బిజీ అయిపోయాడు అన్నం తింటాక వచ్చి అసలు ఉండట్లేదు అది ఇది అని అన్నారు
నిన్న ఫోన్ చేసి ఆడికి కూడ దీని గురించి చెప్పేయ్ నోటిఫికేషన్ గురించి ఏరా ఏంట్రా అప్లై చేస్తావా నువ్వు అప్ నేను చేయనని మొహం మీద చెప్పేశాడు
అవును చెప్ మొన్న కూడా నేన్ అట్ వెళ్తండి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసారు టెన్త్ క్లాస్ వాళ్లు అటు వెళ్తుంటే గవర్మెంట్ హాస్పిటల్ కొంచె అదర అక్కడ ఉన్నాడు ఉంటే మాట్లాడా ఏరా ఏంటి ఇక్కడ అన్ టే పని మీద వచ్చానన్నాడు ఇంక అట్లే మాట్లాడాడు కొంసేపు ఇంకా అది ఇది ఏం మాట్లాడలేదు ఎక్కువసేపు ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇటోచ్చారు ఏం అంటే అన్నడు ఈ టూర్కే వచ్చాం ఎట్లాగా అంటే ఎందుకు అసలు ఈ ఏరియా అంత ఇదిగా ఉంది ఆయిల్ ఇక్కడే కొట్టిత్తాను అందుకే వచ్చా అన్న సరే అయితే ఏమైనా తింటాక వెళ్ళామా వత్తావా అన్నాడు
మ్మ్
అంటేనేమో ఇంకేముందిలే వెళ్ళిపోతున్నా నేను కూడా పనుంది అటెళ్ళాలి షాప్ దగ్గరికి అన్నాడు సర్లేరా అయితే అని ఇంకా వెళ్ళిపోయ్యామ్ ఇంకా అంటీ అన్నారు అప్పుడు ఇంకా ఆ మాట ఈ మాట వచ్చి ఇంకె ఇంకా ఆమ ఇంకా అన్నారు అప్పుడు చూత్తున్నారంట కదా దీనికి
ఉం ఉం
చూత్తున్నారంట కదా అని చెప్పేసి అంటే అదేలా అంటి చూత్తున్నార ఒకటే ఎతు ఆయితుంది అయినా కూడా వర్కౌట్ అవ్వాలి కదా అన్నీ సెట్ అవ్వాలి కదా అన్నాను
అసలే మన దానికి చాలా రిక్వైర్మెంట్స్ ఎక్కువ
ఆ
అసలే మన దానికి చాలా రిక్వైర్మెంట్స్ ఎక్కువ
ఆ అప్పుడు ఇంకా నీ టాపిక్ కూడా ఇంకా అలా మాట మాట వచ్చింది మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇంక అందరి గురించి వచ్చింది ఇంకా చూడాలి మనం కూడా ఇంకెందుకంటే ఇంకా అదేలే ఇంకా చూస్తా ఉంటే ఎప్పుడు కుదిరేనా ఇంకా చూడాలి అని చెప్పి అన్ని అన్నారు ఆయన అంటే ఆదమ ఎట్లా అంటుంది మీరా అవన్నీ మాటలే అవన్నీ బయట బయట జ జనాలు బయట సొసైటీ ఏమి అలా ఏం జరగదు మీరేదో మీరేదో ఊహల్లో బతుకుతున్నా అ
ఆహా అవునా ఇక్కడ లైవ్ లో చూసనోళ్ళ అంతా పిక్
ఆ అది అంతా కాదు ఏదో మాకు తగ్గట్టు ఏదో ఒకటి ఎళ్లకాలం ఎక్కడ అయిన ఇద్దరిక దగ్గర దగ్గరే అక్క తమ్ముడు ఇద్దరు దగ్గర దగ్గరే ఒకరికైనా మళ్ళీ వెంటనే వాడు కూడా వత్తాడు అది ఇదా అని అన్నారు సరే అంటీ అంటే ఆ ఏముంది పుట్టినరోజు ఆయన కాడి నుంచి కొత్తామ అంది చూడండి అండి కానీ మీరు బాగా చూడండి అసలు ఎక్కువ గ్యాప్ పొద్దు ఆ అంటే నేను పడిన బాధ మా పిల్లని ఎట్లా పన్నిస్తాను అస్సలు పన్నె నను మా ఒక నాలుగు నెలలు లేట్ అయినా సరే పర్లేదు కొంచెం చూసే అదే ఏదైనా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంతే అంతకు మించి చూడం అమ్మా అని చెప్పారు ఫోన్ లాంటి అలాగే చూడండి అన్న హ్మ్
ఫైవ్ ఇయర్స్ ఉండాలి
ఆ ఫోర్ ఫైవ్ ఆంటీ చెప్పారే ఫోర్ ఫైవ్ ఇయర్స్ మించి దాట్ నేవును మా అయితే రెండు నెల లేట్ అయిది ఏమైది ఇప్పుడు అలా స్లోగా చూస్తా ఉంటే ఏదొకటి వచ్చిద్ది మనకు తగ్గట్టు అని చెప్పేసి అన్నారు
ఎందుకంటే సైకాలజీ ప్రకారం అమ్మాయిల మెచ్యూరిటీ అబ్బాయిల కంటే ఎక్కువ ఉంటది అందు
అసలే అసలే మంది ఇలా ఉంది అంటే ఇలో ఇప్పుడు నిన్న ఇది మా టెన్త్ క్లాస్ వాళ్ళ వచ్చారు కదా వాళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ చేసాడు గుండ కొడురు అబ్బాయి తెలుసుగా అయితే ఇలాగలు సిస్టర్ కి మ్యారేజ్ అయితే వాళ్ళ డాడీ లేరు ఇంకా ఇద్దరు సిస్టర్స్ అనమాట పెద్దక్కెమో లవ్ మ్యారేజ్ చేసుకుంది అద చేశారు ఆ ఊళ్ళో అబ్బాయి ఆ ఆ బెంగళూరు లో ఉంటాడు ఏదో జాబ్ ఏదో చేస్తారు కానీ ఇంకా రెండో అక్కకు ఏమో గవర్నమెంట్ జాబ్ వచ్చింది నర్సింగ్ ఆవిడ నర్సు అయితే వచ్చింది తర్వాత అప్పుడు అసలేమంది ఇప్పుడు దాకా ఇంట్లో పరిస్థితిని బట్టి అన్ని ఆలోచించి విసిగిపోయి ఉందా ఈ లోపు ఆయన నాతో ఏమన్నాడు ట్వంటీ న్త్ ఆ ట్వంటీ సెవెన్ అయితే మా సిస్టర్ ఆ ప్రియాంక అదే అదే తనకు అలా ఎలా చేశారు అని చెప్పి అంటే ఏజ్ అయిపోతుందాని అని చెప్పేసి ఇంకా వాళ్లు టెన్షన్ పడిపోయారు ఇంట్లో అంటే ఎందుకు టెన్షన్ మా సిస్టర్ కు అయితే ట్వంటీ సెవెన్ వత్తె నేను థర్టీ ఇయర్స్ కి వచ్చినా సరే నేను రిజెక్ట్ చేశాను అంటున్నాడు
మ్మ్
ఆ ట్వంటీ సెవెన్ మా సిస్టర్ కి ఆయనకి ట్వంటీ నైన్ అప్పుడు గాని ఓకే చెప్పలేదు నేను అమ్మో ఇది అసలే మంచిదిలే అంటే అప్పుడు అంటుంది చూడవే ఎంత మంచొడొ అంటివి చూసాడ వాళ్ళ్ సిస్టర్ కి అంటా ఇగొ అందా అట్లా ఉంటారు ఏంటి అనుకుంటా కాని ఎవరికి ఎట్లా రాసి పెట్టుంటే అట్ల అయితది మనం అట్లా అనుకొవడమే కొన్ని కొన్ని మన చేతిలో నే ఉంటా ఉంటాయి కొన్ని ఆ టయానికి అట్లా అయితా ఉంటాయి అలా అనుకోకూడదు అన్న
మ్మ్
ఉను
మనం ప్రియాంకది కూడా వద్దు అంటే ఆగిపోలేదే ఇది మూరుడు ముచ్చ మొహందీ
మీ మొన్న ఎవరో మీ చుట్టాలు ఎవరో తీసుకొచ్చారంట చెప్పిందా
లేదు
ఎవరో తెచ్చారంట కానీ కానీ వాళ్ళు అదే వాళ్ళది మాట తీరు బాలేదని చెప్పి సి వద్దన్నారాంట అతన్ తో ఏటంటే ఖమ్మం సైడ్ అంట చెప్పలేదా నీతో
నాకు టెన్త్ క్లాస్ నుంచే మొదలు పెట్టారు సో నా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మా తాతగారు చనిపోయారు
మ్మ్ అదేలేే
పెళ్లి చేసే బ్రోకర్ ఉంటాడు కదా మ్యాచెస్ ఏవో చూస్తాడు అప్పుడు నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయినింది అప్పుడే కదా మా ఇల్లు అమ్మేసాం మా నాన్న చనిపోయడని అవన్నీ వన్ బై వన్ వచ్చేసరికి ఇంకా మ్యారేజ్ బ్రోకర్ ఏం చేసాడో తెలుసా పెళ్లి ఇది ఆడపిల్ల కదా ఇంకెందుకు పెళ్లి చేసి చేయండి అది ఇది అని చెప్పి ఆడు మొదలెట్టాడు అప్పుడు కూడా అంతే అటు కమ్మం సైడే అన్నమాట
అవునా ఇది అయితే మొన్న మాములుగా అమ్మ ఏందటే ఖమ్మం లో ఎదో బ్యాంక్ ఎంప్లాయ్ అంటా
అప్పుడు కూడా అప్పుడు క ఎక్కువగా అటు సైడే తీసుకొస్తాడు
అవునా ఎవరు తీసుకొచ్చారు ఇదిలే ఎవరో చుట్టాలు తీసుకొచ్చారు అని చెప్పి అన్నారు కాని అటు సైడ్ అంటా ఎదో గవర్నమెంట్ దా ఏమోనే అంత క్లారిటీగా తెలీదు వాళ్ళకు కూడా ఆంటి వాళ్ళకు కూడా జస్ట్ అటు ఖమ్మం సైడ్ వచ్చిందమ్మా కానీ బ్యాంక్ ఎంప్లాయ్ అ ని అంతా ఓకే అనిపించింది కాని ఏజ్ అంతా కూడా కానీ ఇక్కడ ఎక్కడ మైనస్ ఆస్తిబాలేదు మనం అంతా మనం ఎంత కలిపి కున్నా వాళ్ళు కలుపుకునే టట్లు లేరు మాట అంతా ఇదిగా ఉంది అని చెప్పేసి వద్దు అన్నరు సర్లే కానీయండి అన్న అ అంతేలా అన్ని చూసుకోవలేవ మనం అ మన మనం ఆష ఎలా అయినా సరే మనకి ఇట్ సైడు ఇడు కృష్ణ కృష్ణ డిస్టిక్ ఉన్నట్టు ఏటు రాదు ఆసలు
మన సైడ్ అంతా క్లాసే
ఇది అసలు రాదు అటుఅంత మాసులోనే ఉండేసరికి మనం వెళ్ళ అక్కడ అసలు ఎక్కలేము మనది వాళ్ళ కొత్తగా ఉంటది వాళ్ళ మనకు కొత్తగా ఉంటది అయినా దూరం అని చెప్ప కూడా ఆలోచించమూ ఇప్పుడు ఎందుకంటే ఆ అంకుల్ ఏమో ఉండడు ఇప్పుడు ఈ దగ్గరలో ఇచ్చుకుంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తా అటు ఇటు ఉండాలి ఇం మనము ఆసలా ఆపలేమో అంటున్నారు
చక్కగా గుడివాడలో దొరికితే అయిపోవు మంచి అబ్బాయి గుడివాడలో దొరికితే బాగుండు మంచి అబ్బాయి చదువుకున్నవాడు ఉద్యోగం చేసేవాడు
నాకు ఎవరు ఆప్తారే
ఆ
లోకల లోలే వస్తారు అంటున్నారు
గుడివాడలో ఇద్దరుని చూసిన తర్వాత భయమేసేసింది నాకు
అలా అని కాదులే కాని లోకల్స్ కొంచెం ఏంటంటే ఏమన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఇలా అట్లే ఏమన్నా
బయటికి వెళ్ళావా
ఎక్కడ ఇక్కడే నిలుచున్న
అంటే నాలేజ్ వస్తుంది అందుకని
ఇప్పుడే కొంచెం చల్ల పడుతుంది
గాలి గాలి సౌండ్ వస్తుంది
ఉ సిగ్నల్ అదేంది లోపల రావట్లేదుని చెప్పేసి ఇప్పుడే ఇటు వచ్చాయ అప్పుడే చల్ల పడుతుంది అంటే
ఇక్కడ మరి అంత ఎండ లేదు నైట్ అంటే పర్లేదే బయటికిళ్ళ మనం ఉడగలం
అంతేలే ఉ అదేలే ఇంకా ఆ మాట ఈ మాట చెప్పారు ఆంటీ
నిన్న